హలో అక్షయ హాయ్ డియర్
హాయ్ డియర్
ఎలా ఉన్నారు
బాగున్నారు మీర ఎలా ఉన్నారు
బాగున్నాను తిన్నారా
తిన్నామండి మీరు తిన్నారా
మీ డిన్నర్ ఏం చేసారు ఇవాళ
ఈ రోజు సండే స్పెషల్ మట్ మటన్ కరీ
కే మీ ఫేవరెట్ కర్రీ ఆ అది
నార్మల్ ఫేవరెట్ అనేది కాదు
ఓకే మీకు ఫేవరెట్ కర్రీస్ ఏమైనా ఉన్నాయా
ఉన్నాయండీ
ఏంటో అవి చెప్తారా
ఆల్మోస్ట్ చికెన్ కరీ
ఓకే
మళ్ళీ ఆకుకూరలు ఎక్కువ తింటాను
ఓహో మీరు డైట్ మెయింటైన్ బాగా చేసేలా ఉన్నారు
కొంచెం హెల్త్ ఇష్యూస్ అండి
ఓకే ఓకే మీది దిక్కు వెదర్ ఎలా ఉంది
వెదర్ కొంచం కూల్గా ఉంది ఇక్కడ అక్కడ ఎలా
ఆఫ్టర్నూన్ టైమ్ లో వేడిగా ఉంటుంది ఈవినింగ్ టైమ్ లో చల్లగా ఉంటుంది వేదేర్ అ
ఆ అంతే
ఓకే అండ్ మరి వీకెండ్ ప్లాన్స్ ఏంటి
ప్లానింగ్స్ ఏం లేవు
ఎవ్రీడే ఒక ప్లాన్ చేసుకోవాలి కదా
ఇంకా ఆప్షన్ రాలేదు
ఎప్పుడుస్తుందంటే ఆప్షన్ వీకెండ్ లో ప్లాన్స్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుంది
ఉంటుంది కానీ ఇక టైం ఉండాలి కదా
ఓకే మీరేమైనా స్టోరీసే చదువుతారా
స్టోరీస్ ఏం చదివాను కాకపోతే ఇంట్రెస్ట్ ట్ ఉంటే ఏవైనా చదువుతా
ఓకే మూవీస్ ఏమన్నా చూస్తారా
మూవీస్ చూస్తాను మీరు చూస్తారా
ఎస్ ఎస్ మీ ఫేవరెట్ మూవీ ఏంటి
మై ఫేవరెట్ మురారి
ఓ ఓల్డ్ ఇస్ గోల్డ
యా
ఇంకేంటి మరి విశేషాలు
చెప్పండి మీరు చెప్పాలి మీ ఫేవరెట్ మూవీ ఏంటి
మనకంటే ఫేవరెట్ మూవీస్ ఏమి ఉండదు మనం చూసినప్పుడు ఫేవరెట్ మూవీ
ఆ
ఏం చేస్తాం మరి టైం పాస్ కోసం ఎంటర్టైన్మెంట్ అంతే మూవీస్ చూడ్డం
ఆ
రెగ్యులర్ గా ఒక మూవీ ఫినిష్ చేస్తూ ఉంటారా మీరు
అదేం లేదు ఏమన్నా టైం పాస్ కాకపోతే స్టోరీస్ చూస్త వెబ్ సిరీస్
అవు వెబ్ సిరీస్ చూసేది కూడ ఉన్నా మీకు అలవాటు
అప్పుడప్పుడు అంటే ఇప్పుడు ఖాళీగా ఉంటున్నా చెప్పాలి మీరు
ఏమన్నా డైరీ మెయింటైన్ చేస్తార
డైరీ
రెగ్యులర్ గా డైరీ మెయింటైన్ చేయడం మంచి హ్యాబిట్ కదా మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు
మంచి
ఏంటి
తి
ఓకే ఓకే ఇంకేంటి మరి
చెప్పాలండి మీరు
స్టోరీస్ చెప్తూ ఉండు అలా అలా ఖళీగా ఉండ కుడదు కదా
స్టోరీస్ అంటే
ఏది మాట్లాడడానికి స్టోరీ ప్రిపేర్ అవుతార మీరు
చదవడానికైనా చెప్పడానికైనా
హ అప్పుడిదువుతుూ ఉండాలి ఇంకా ఏదో ఒక స్టోరీ మనకి ఆ కొంచెం బ్రెయిన్ రీఫ్రెష్ అవ్వడానికి
ఎక్కువ టైం పాస్ కాకపోతే రీల్స్ చూస్త ఇ రీ
బాగా ఇంట్రెస్ట్ ఉండేలా ఉంది మీకు
చూస్తాను ఏదైనా
ఓకే డైలీ ఎవరితోటైనా కన్వర్సేషన్ అవుతూ ఉంటారా ఫ్రెండ్స్ తో
లేదండి
ఉమ్ లేదా అప్పుడప్పుడే టెంపుల్స్ కన్నా వెళ్తారా లేదా
టెంపుల్స్ వెళ్తాను
హు హుహు ఏ కోడ అంటే ఫేవరెట్ మీకు మీ ఫేవరెట్ గాడ్ ఎవరు
ఆల్మోస్ట్ అందరు అల్ ద
ఊ
శివయ్య శివుడు హలో
ఏ మహాదేవ
ఉ మహాదేవ్ దేవ్ శివయ్య
ఓకే ఇంకేంటి మరి నెక్స్ట్ డైలీ ప్లానింగ్స్ ఏమైనా చేస్తూ ఉంటారా మీకంటూ ఒక ప్లానింగ్ ఉందా.
పాది మి మీరు
అంతేనా అన్నీ నేనే మాట్లాడాలా ఏంటి
డి సహ్మ్
పర్లేదు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి ఇంకేం లేదు టెన్ మినిట్స్ త్త ఉన్నప్పుడు టైం వేస్ట్ అన్నప్పుడేమో ఏదేదో వచ్చేస్తదో ఆటోమేటిక్గా టెన్ మినిట్స్ గడవడానికి మంచిమ్మ అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంటాం ఏంట అప్పుడప్పుడు కొన్ని కవర్ చేసుకోవాలంటే ఇలాంటి వర్క్ చేస్తూ ఉండాలి ఇంకా కొంచెం కొంచెం హెల్ప్ అవుతది ఈ కార్య వల్ల మనకి ఎప్పుడైనా మీరు కార్యవడ్ విన్నారా
వినలేదు చూడలేదు
మేము ఆల్రెడీ హు ఇది మాకు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అదే ఆగస్టు లో చె ఆగస్టు లో వచ్చింది మాకు సో అందుకనే కొంచెం దీని వల్ల కొంచెం బెనిఫిట్ కూడా అవుతది కొన్నిసార్లు ఉ మనకంటూ పర్సనల్ ఉంటాయి కదా కొన్ని మీ కూడా తెలిసిన వాళ్ళకి కొంచెం సజెస్ట్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు ఇప్పుడు మీరు ఒకసారి ఇందులో వర్క్ చేసారు అంటే నెక్స్ట్ టైమ్ అవుతది ఇంకా నెక్స్ట్ టైమ్ మీకే డైరెక్ట్ కాలింగ్ చేసే ఛాన్స్ మీకు వచ్చిద్ది
ఓకే ఓకే
నువారిస్ ఎలా ఉంటుంది మీ సైడ్ ట్రాఫిక్
ట్రోఫికా
ఊ అంటే మీ ట్రాఫిక్స్ ఉంటాయి కదా ట్రాఫిక్ సిగ్నల్స్ లైకర్ లాంటివి మీ దగ్గర ఏమైన్నా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా మున్సిపల్ ఏరియానా అని
మున్సిపల్ ఏరియా ఏం కాదు నార్మల్ గానే ఉంటుంది
అంటే విలేజా
ఆ విలేజ్
ఓకే ఇంకేంటి మరి న్యూస్ చదువుతారా డైలీ
లేదు ఊహు మీరు చదువుతారా
మన కొట్టే అడిగే కనే ఫస్ట్ మనకంటూ పనితు ఉంటాయి కదా అచీవ్ అవ్వాలంటే అవన్నీ చూసుకోవాల
ఓకే
ఫస్ట్ న్యూస్ మెయిన్ ఇంపార్టెంట్ చదువుతూ ఉండాలి అప్పుడప్పుడు మనకు కొన్ని తెలుసు చూస్తా ఉంటాయి ఏంటి అనేది ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంద అనేది తెలుసుకోవాలి కదా
ఊహు
దానికోసం ఉొన్న చదవాలా
ఓకే
ఇంకా ఏంటి మరి అప్పుడప్పుడు థియేటర్స్ క ఏమన్నా వెళ్తారా ఓ మీరు నలానే ఉన్నారు ఓకే
ఊహు తీసుకెళ్తారు
నేనైతే వెళ్ళలే ఇంతవరకు
ఉ నేనైతే వెళ్ళలే మనకు థియేటర్ అంటేనే ఐడియా లేదు కొంచెం నాకు ఇంట్రెస్ట్ మీద పెడతాయనా
అంతను
ఇ గకబా మని
హ
మీకు టైమింగ్ చూపెడుతుందా
ఆ
చూపెడుతుందా టైమింగ్ మీకు ఓకే ఆటోటిక్ గా టెన్ అవ్వంగానే కట్ అవుతుంది ఏం వర్రీ అవ్వకండి ఓకేనా.
ఓకే ఓకే
టెన్ అవ్వగానే కట్ అవుతుంది టెన్ అర్ వర్ ట్యూవల్ లెవన్ ఓకే
ఉ
మీకేమైనా వస్తుందా అది ఆ లైక్ ఫోన్ ఎ ఫ్రెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా మీకు హలో హలో ఫోన్ ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఏమన్నా కనిపిస్తుందా. హలో
లేదు కనిపించట్లేదు
ఓకే కనిపిస్తే చేసుకోవచ్చు అంటే మీకు ఆప్షన్లో కనిపిస్తుందా అని ఇప్పుడు కాదు ఆ లైక్ నేను కాల్ కట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేస్కోండి ఓకే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కదా అందుకే అది కనిపించట్లేదున్నట్టు
కాల్ కట్ అయినంగా ఇది వస్తుండొచ్చు
అంటే మీకు రాదు అంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోలేద అనుకుంటా కదా అందుకే కె రాదు
ఓకే ఓకే
ఓకే మరి బాయ్ గుడ్ నైట్
నైట్ పెన్ అయింది కానీ కాలు కట్టు కాలేదు
అవుతుంది అవుతుంది వెయిట్